ఎక్కడర
ఇంటి దగ్గర రా
పండుకోలె ఇంకా
లే లే ఇంకా పండుకోలె గియే రీల్స్ చూత్తన్న ఇగా
అదే నేను కూడా బోర్ కొట్టిందని కుస్ అ ఎత్తన్నావ్ పో
అదే అనుకున్నా ఆకిల్ ఉన్నావ్ చేత్తవు అనుకున్నా చేసినావ్
ఉ అదే బోర్ కొడుతంది. లో ఏం చేయాల అర్ధం గవట్లేదు
ఏముంది ఇయల పొద్దునుంచి తిరిగి తిరిగి కాళ్ళు అరిగానాయి. వరంగల్ వోయిన
ఎందుకు రో
గదే బట్టలు కొనుకోచ్చుకుంటా అని పోయిన ఫాంకిజోన్ లేడు
ఆ
వాళ్ళ బాటల్ షాప్కి పోయినా
మంచిగా ఉండేది. వాళ్ళకు బాల్యా బట్టలు ఇట్ల క్వాలిటీ మంచ్
బట్టలు బందొ బస్స్ ఉన్నాయి. కాని రేడ్లు లేవ్ బావ్ వాస్పోత్తనే
మ్మ్
ఇయ ఇట్లేన్నా, ఒక్కటి ఐదు వందలు వేయ్యిరూపాలు ఇత్తాను.
ఆహహా అదే ఇగ మంచిగ, క క్వాలిటీ ఉంటే దంట్లా పా ఏమంటారు.
అదే బ్రాండ్ ఉన్నాయని. హ్మ్ పైసలు ఎక్కువార్లు
ప్చ్ అదే
ప్చ్ మేం మాంగాని కాని వో వ్యవసాయం చేసుకునేటోళ్ళం, గాన్ని పైదలు అంటే ఏం పెడతాం.
ఎన్ని జదలు కొన్నవ్
ఒకొ రెండు జదలు కొనుకున్నా, రెండు వేలు పెట్టి మ్మ్
రెండు వేలు పెట్నా, రెండు జతల మంచివేనాస్
హ్మ్ మజాచ్చ్ మరి ఇగ మనకు తెల్సుగా, బేరాల్ ఎట్టాడుతామో
హ్మ్ హ్ హా ఆడ ఐదువేలు అంటే, మనం తగ్గిచ్చు సగం కొత్తము.
తరును లయర్లనను డైరెక్టు ఆండ అంట మాట్లాడితే ఇచ్చాను. నిద్దర
హ్మ్ హుహ్ ఇంటినే మార్చిపోయా, ఇంటికి పోదాం పా తేనికి మధ్యలో మరె
ప్చ్ లేవ్ అరేప్ పుట్టిన్ రోజుగా
ఓహో మార్చిపోయినా
ఆ అందుకో
అడ్వాన్స్ హ్యాపీ బర్డే రా
హ్మ్ థాంక్స్ రా అందుకేగా వ్వాడ్నే వచిన బాగుండేది. అది మా పోలీస్ స్టేషన్లా ప్చ్
ఏం బండ్లరా
మోమొన్న బండి ప్చ్, హ్మ్ బండి దాంట్లో దొరికిం డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే
ఆహా
హ్మ్ పాట్టుకున్నారు. ఆన్నే పాట్టుకుని వాళ్ళనే పెట్టుకున్నారు. బండి హ్మ్ ఇరవై వేలు కడ్డానికి ఇసిపెట్లే
ఆహా మీటింగ్ మీటింగ్ కటింగ్ జేన మరి
ఏ మీటింగు
వాళ్ళు వెడుతరు. డ్రం డ్రాంక్ డ్రైవర్ మీటింగ్ అని ఉంటది. ఒకటి అందరు అల్లా తాగినా అంటే ప్చ్
ఆహా ఇంకట మీటింగ్ ఏమి పెట్లాగాని, మా మావొడి రకేసు వేసి దానికి కోర్టు కేసిల్లు
హ్మ్ మ్మ్ అదేక్కువ అంటే, కోర్టు కన్నేక్కువే ఇట్లా ఆవ్ కౌన్స్లి
ఆ పెటిల్ పెటిల్ పో చ్చినా
హు
అదే పోయి మాట్లాడినాకా ఫైన్ కట్టించుకున్నాడు పది అయిదు వందల ఆ కోట్ల కట్టించిండు పోలీసోళ్ళు పది వేయిలు వేశిరు మంచిగే నా కాడ
ఆ
అందనే కూచి లు ఏసి పెట్టిలు ఇగ ఎం చేత్తం మనకు బండి కావాల
వచ్చ ఆ వ చ్చుగా మరి బండి
ఆ వచ్చింది ఆ హే కో ఏంది ఏందో అదే మూడు నేళ్ల అయితంది బండి అప్పుడే దొరికింది
ఆ హా
హుం ఏం చెత్తావ్ బండి దొరికి మర్ బండి లేకపోతే మనకు ఇబ్బంది ఐత్ బెంగళూరులో తిరుగుడు అటు ఇటు
ఉమ్ బండి ఉంటే గిక్కడ నుంచి అక్కడ దాక పోదు అనుకుంటదీ మన్ గిక్కడ నుంచి అక్కడికి నడవాలంటే శాత కాదు మనకు
ఆ మరి కరెక్టే గా అది
హు మ్
వాడు గిట్లా బిజినెస్ చేద్దాం అనుకుంటన్ ఓటి
ఏం బిజినెస్ రా
ఇయాల లోన్ తీసుకుందం అనుకోనీ మళ్ళ ఒక మాట మళ్ళ మతికి చేద్దాం అనుకొని ఆగిన అదే గిట్ల బట్టలు షాప్ అన్నా లేకపోతే కులకు లో అన్నా పెడుదాం అని చూత్తన్నా
నీ బట్టల్ షాప్ అంటే వీలే రా ఇగ ఫంకిీజోన్ నోళ్ళు ముగ్గురు పెట్టిలు భలే క్లిక్ వళు
హా అసలు వాళ్ళు అసలు ఏ ముహూర్తన్న లో పెటీలో కానీ దుకాణం బలే క్లిక్ అయిల్లు
బలే ఫేమస్ లే రాలు ముగ్గురు అనుకోని అనే వాళ్ళ కు ఎమంటరు నమ్మకం ఉంది గాలే వాళ్ళకి
అదే ఒక ఒక మంచి స్ట్రాంగ్ మీద మంచి ఒక పట్టుదల మింగలా పడ్డరు
ముగ్గురు అనుకొని అట్లా మనం కూడా పెడదా నువ్వు నేను బన్నీ గాడు ఇట్లా
పెడదాం ఏముంది పెట్టాలని కొంచెం ఓపిక ఉండాలి మనకు కొంచెం లాస్ వచ్చినా కొంచెం తగ్గిన పెరిగినా కొంచెం ఓపికనే ఉండాల ఏ కొంచెం లాస్ వచ్చదటే మన్ నేన్ చెయ్యను పైసలు వత్తి రా అంటే ఇగ మరి ఆన్నే మునుగుతాం
అన్న మున్
అదే మరె మనం కొంచెం మన పట్టుదలతో నుంట్ టే కొంచం సక్సెస్ అయితం
ఏముంది మనిషి కి ఐదు లక్షలు తీసుకుంటే అది షాపు రెంట్ తీసుకొని
అదే ఇప్పుడు మన దగ్గర కూడ కొంత మంది పెట్టిల్లు గా ఇడ మన కేసముద్రం లా
బాగా ఫ్యాషం పెట్టిళ్ళు సుస్
ఆ అదే అదే అ అది వాడు కొంచం మంచిగా చేసేటోడు చేత్తండు కానీ కొంచెం మంచిగా చేసుంటే కొంచెం ఇంకా క్లిక్ అయితంది కానీ తెళ్తలేదు వానికి ఎట్లా చేయాలి అనేది తెలు ల్తలేదా
ఆ కొంచెం అవగాహన ఉంటే దాని మీదగుతా ఒక పట్టోత్తది ఇగ
అది ఎవడు ఇట్లా ఇంస్టా పేజి పెట్టిండు దంట్ల కొంచం బట్టలేసుకొని అటిటు ఏమా ఏసుకొని ఇట్ల తిరుక్కుంటా ఇట్ల వీడియో గిట్ట తీసి పెడతారు గా సెల్లుల్ల ఒత్తనే ఉంటాయి అప్పుడప్పుడు ఆ రీల్స్ అట్ల రీల్స్ కొంచెం ఫోటోలు గిటోలు అప్లోడ్ చేత్తే పోరగాళ్ళు చూత్తరు
మ్ పోరగల్లు చూసి ఇట్ల కొంటానికి పోతారు ఇట్ల వెళ్లి ఇట్ల చెప్పలేదా ఫంక్షన్ లల్ల ఇట్లా ఇట్ల లక్కీ డ్రా పెట్టిళ్ళు
ఆ అట్ల మనదగ్గర కూడా ఒకటిఎక్సలో
ఏదో ఒకటి ఇగా చిన్న పాటి ఇగ
మ్ ఎక్సలో చిన్నపాటి బండి పెడితే ఎవడో ఒకడు ముసలోళ్ళు ఆళ్లిళ్ళో అరేయ్ మనోడ పోరా అని హ పైసలు ఇస్తాంట్రూ
ఉం
ఇగ ముసలొల్లకి తెలిసు గా ఎట్టుంటదో
మ్ ఇద్దరు పోరా మన వాడే కొనుక్కో పోరా అంటే కథమే మనోళ్లు ఆగుతారా మనోళ్ళకి సంబరమేనాయే పోతరు కొంటరు ఒత రాల్లు గుత
ఆ పెట్టాలే ఎదో ఒక బిజినెస్ పెట్టాలి ఏ అ ఇయ్య లా ఆ పని ఆ పని మీద పోయ్ ఇది కూడా చేసుకుని వద్దాం అనుకున్నా కానీ అప్పుడొక మాట మరి అందరిని అడుగుతే మంచూగుంటది అని
అది ఇంట్లోళ్లు ఒకే అంటే మనకు ఒకే గని ఇంట్లోళ్ళని అడగాలి గా ఫస్ట్ దేనికయినా
అది కోళ్ల ఫామ్ ఒకటి మంచిగనే ఉన్నది కాని కోళ్ల ఫామ్ కూడా ఇప్పుడు మా ఆలకోసం పెట్టిండు కోళ్ల ఫామ్
కోళ్ల ఫామ్ ఏమైతదంటే మంచినే ఉంటది కానీ ఎండాకాలం వాళ్ళకి కోళ్ళకు రోగాలు వత్తయ్ రా
మళ్ళ అది ఒకటి లాస్ ఒత్తే మళ్ళ అలా
గి లాస్ అంటది దేంట్లైనా లాస్ ఒత్తది ప్రాఫిట్ ఒత్తది కానీ మనం అనుకొని పెట్టుకోవాలి ఇక నమ్మకం ఉండాలి దేనిమీదైనా ఉన్నా గని తీసేద్దు మళ్ళా
ఆ
ఇప్పుడు ఏముంది డైలీ ఫార్మ్ పెట్టు
ఇప్పుడు ఇవాలా డైరీ ఫార్మేషంది కాదు మంచాలోదినే అ ఎరుగాడికిిన డైరీ ఫామ్ ఎసిండు నేను వెయ్యాల అది మన రేగులు వెలింగ్ కొడతాడు అయినా ఆ
లక్షమే అది సద్వులేద్ ఎంలేద్ అని ఏప్పంచో పెడదం పెడదాం అనుకున్నా ఈ ఆక్కరి పెట్ ట్టిండు ఆడు
పెయింటింగ్ వెల్లింగ్ కొడతా ఇయ్యాల రేకులకు
హ్మ్ హు
ఈయల బర్రలు తెత్తడట మరి ఇప్పుడు షెడ్డు గిట్ట అంత ఏదో బరాబరని అని బర్లు కొనుక్కోస్తా అన్నాడు
ఏవర్లు మనవు గౌర బార్లు ఏ అవుతాడా
ఏమో మరి ఎక్కడ తెత్తడో మరి ఆయన ఏవలో తెల్సినోళ్ళు ఉన్నారట పోయ్ పట్టుకొత్త అన్నడు ఒక మాట నాతో
అప్పట్ల నాతోటి హరియానా గౌడ్బర్ల తన్నాడు అది అయితేనే మంచి
అరే మ ఇప్పుడు మనసైడియీ అయితేనే పక్ ఇంకా ఇప్పుడు వేరేసైడ్ నుండి తెత్తే ఈ కరటు గుంటలేవు బ్రీడ్ గ అంతా సచిపోతానాయేంబటే
ఇ అయితే తక్కువ పాల ఇత్తయ్ వి అయి అయితే ఎనిమిది లీటర్ల అట్ల్ ఇస్ త్తయగ
డే లీటర్ ఇచ్చి చూ ఇప్పుడు లీటర్ తక్కువ ఇచ్చినా కానీనీ బర్రలు ఉండాలి కొన్ని రోజుల పాటు ఇస్తాయి అవి కొన్ని రోజులు ఉంటే ఇస్తాయి గాని ఇప్పుడు తచడితేటి ఏమంటే ఎక్కువ లీటర్ ఇచ్చంది సాధ్యమవుతాద
అట్లుండది కదా అర్ అర్ద్ అర్థమైతాయి కదా రా బర్లు కొన్ని
కొన్నరదనాటి సై మను సచ్చిపోతానై
హ్మ్మ్
అదే కదా వాడు ఆ హైద్ హైదరాబాద్ లో ఒకడు ఉంటడు వాడు మన పట్టాణ మన ఇబ్రహీం పట్టణంలో కూడా డైరీ ఫామ్ పెట్టిండు పెద్దది ఓ కళ్ళద్దాలు పెట్టుకొని మాట్ ట్డడు సూడు సెల్లులో ఊకె డైర్ ఫార్మ్ గురించి
ఆహ
వాడు ఇక్కడ మా రాష్ట్ర నుంచి ఏదో తెచ్చిండంట తెచ్చిన తెచ్చినట్టు సచినయట
ఆహా ఏం చేయాలంటే ఇగ ఇట్లా తెచ్చుకోవాలి సంవత్సర సంవ రం మల
ఆ అది పక్క పనియా
ఏదా పుట్ పుట్టిన పిల్లలుంటే చూసినవ అర్ధంగే
ఆ ఆ అదే పోన ఇ చిన్న పుట్టిన చదువుకోవాలి ఇగ తెచ్చిన ఎంబెటే అమ్మాయిలు ఇంకా పెద్ద పెద్దవి కొనుక్కోవాలి
ఆ మళ సంవత్సరం కాగానే అమ్ముకోవాలిగా అ అమ్ముకొని మళ్ళీ ఇంక కొనుకోవాలిగా
ఉత్తర మలి అరే షెడ్డు గిడ్డు మాత్రం బానవారేసిండు బార బాన మస్తుంది
హుమ్
ఓ మరి దానికి మళ్ళ సీసి కెమెరాలు పెట్టిచిండు కదా
ఉత్త
బారు రాకుండా ఇయాల రెండ్ టాక్టర్లు గడ్డి మొప్పులు దింపిండు పచ్చి పక్కపొండి పచ్చి మా సొప్పు ఉంటది కదా
హుమ్ హు
పేషెన్ మలి టు మళ్ళా ఎండి గడ్డి కూడా ఇయాల ట్రాక్టర్లు దింపిండు
ఆహా బా లేకుంటే తని తెప్పితవ్ మరీ
ఆ
బర్లేమునికి అన్ని తేపిత్తం మరి
ఏమో మరి బర్ లు గానికి ఎక్కితే బర్ లు రేపోతాయేమో మరి
హుమ్
ఇప్పడు వరకు అయితే మంచి దగ్గర దగ్గర రెండు లక్షలయినాయ్ మంచిన అంతరు
ఆ క్లిక్ అయితది ఏముంది
ఏమైంది క్లిక్ అయితది గానీ మంచిగానే మరి వాడు చేసేదేమి పద్ధతి ఏమంటే మంచిగా నీతి నిజాయితనే ఉంటాయి
ఏదున్నా మంచిగా చేసుకోవాలి మంచిగా చూసుకోవాలి అంతే ఇగ
ఆ తప్పదు గా
హుమ్ గండు వార
ఇ పాల మర రేపు ఎటన్న పోయేదుందా
పెట్లేదురా ఇంటికనే ఉంటా
ఏం లేదు ఎమ్ ఆర్ ఓ ఆఫీస్ కి పోయదమని
పోయోదాం ఏమన్న పనా ఎమ్ ఆర్ ఓ ఆఫీస్ ల
ఇది ఒకటి భూమి పట్టా చెపియాలంట
ఆహ పోదాం అయితే రేపు పొద్దు నా ఫోన్ చేతవ మల్లా
హలో పా మ
ఆ
అర్థగంటలో పని
అదే మరిపోతే ఏముంది ఏ మరలే అయిపోతుంది కానీ తిరగాలి కొంచెం అటు ఇటు హు ఎమ్మటే అయిపొద్ద ఏం ఆర్ ఓ ఆఫస్ లో బావ వాళ్ళు పోతే ఏపియాలి చెప్పిద్దాం
దీన్
ఇదే ఇగ పట్టా పాస్ బుక్
ఆహా బబూ చేపియాలి ఇప్పుడు అంతా ప్రభుత్వం మారిన కాలిసి అన్ని మనం చేర్పించుకని అన్ని బరోబరు బందోవస్తం ఉంచుకోవాలి. సరే మరిరేపు పొద్దుగాల పోదాం సరే ఇప్పటికే లేట్ అయింది పాడుకోవాలి
హు సరే గుడ్ నైట్స్ హు